హలో హలో
హలో బావున్నరా అండి
ఆ బాగుండి మీరు
ఏం లేదండి తిన్నారా అన్నం తిన్నారా
డి మీరు తిన్నారా
అవును
ఎలా ఉందండి ఇప్పుడు వ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా ఎలా ఉంది పొలాలు నాటేస్తున్నారా లేకపోతే
ఆ వేస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడేమి కదా ఒక రెండు వర్షాలు పడ్డాయి ఇగ అ అందరు రేడీ అవుతున్నారు రా మావోళ్ళందరూ ఆ గింజలు పెట్టడానికి పొలం దున్నడానికి ఇగ తయారవుతున్నారు మా దగ్గర అందరూ
ఆ ఇక్కడ మా దగ్గర కూడా అంటే స్టాక్ ఇప్పుడు చాలా ఎండలు పడయి కదా ఈసారి దాని వల్ల బోర్లు అలా వాటర్ గూడా అసలు రావట్లేదు కొంచెం టైం పడుతది మాకు ఇంకెక్కువ వర్షాలు పడితే ఆ వర్షాల వల్ల కూడా కొంచెం వాటర్ వస్తది
అదే ఇప్పుడు వర్షాలుత ఉంటా ఆ
చెప్పండి చెప్పండి అది వర్షాలు ఏ ఏందంటే ఈసారి ఎండలు బాగా కొట్టినాయి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డిగ్రీస్ దాకా వచ్చినాయి కదా దీని వల్ల బోల్ అంటే వాటర్ బోర్లాలు ఉన్నాయి బావిలాలు ఉన్నాయి వాటర్ మొత్తం ఇంకిపోయినాయి నైన్టి పర్సెంట్ ఇంకిపోయినాయి ఇప్పుడు రా వాలి అవి నిండాలి అంటే వర్షం కచ్చితంగా పడాలి కొన్ని ఏరియాలలో ఏంటే కేనాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు డ్యామ్లల కేలించి కెనాల్స్ కేళ్లకించి వస్తాయి కదా ఆ వాటర్ కి దగ్గర ఉన్న పొలాలు అయితేనే ఇప్పుడు సెట్ అయితాయి అన్నట్టు కాకపోతే వర్షం పడితేనే ఇప్పుడు సెట్ అయి దాని వల్ల పంటకు రెడీగా ఉంటారు
అవును ఈ సంవత్సరం ఇది ఫస్ట్ జూన్ జులై కాబట్టి ఇప్పుడు మనకి వర్షం తోటే ఎక్కువ పంటలు పండిస్త కాబట్టి మనకి బోరు వాటర్ తోటి అంత అవసరం ఉండదండి ఇది ఈ పంట అయిపోయి నెక్స్ట్ వచ్చే పంటలకి అప్పుడు వర్షాలు ఉండవు కదా అప్పుడు బోర్ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తారు మాకేళ్ళి
ఓకే ఆహా అంటే మీ దిక్కు ఏ పంట పెడతారా అండి మీ దిక్కు
మాకెళ్ళి ఎక్కువ మిరపా పత్తి
ఓకే
మొక్కజొన్న ఇవి ఇవి ఎక్కువ పెడతారండి కూరగాయలు కూడా అంటే కా పొలం కాదు కాని కొంచెం చిన్న చిన్నగా ఉన్నద గర ప్లేసులలో మన పెరట్లో అలా పెంచుకుంటారు గోంగూర తోటకూర ఇంక ఆకు కురలు కూర అలాంటివి కూడా వేసేసుకుంటారు వర్షాలు పడితే మాకు ఇగ పన్లు స్టార్ట్ అయితయి అండి
ఆహా ఓకే మీకంటే మాక్సిమం పత్తికి మిరపకు ఎక్కువ వా వాటర్ అవసరం ఉండద అండి దానికి
ఆ దానికి ఉంటదండి వరికి అయితే ఇప్పుడు నీ నీళ్లు నిల్వ ఉండాలి కానీ ఈ ఈ పన్ పంటకి మిరప పంటకి ఆ వారానికి ఒకసారి అట్లాగా నీళ్ళ పెడితే సరిపో ఈ పత్తికైతే అంత కూడా అవసరం లేదండి మిరపకయితే నారు పెట్టినాక కొంచెం అది కొంచెం ఎదిగే వరకు నీళ్లు పెట్టాలి
ఆ ఓకే
ఆ ఈ వరి పంటకయితే కంపల్సరీ నీరు నిల్వ ఉండాలి దానికి ఇప్పుడు బాగా వర్షాలు పడ్డప్పుడు నాట్లేస్తారు
ఆ ఓకే
ఇప్పుడు మామూలుగా స్టార్టింగ్ లో మామూలు వర్షాలకి నారు కోస్తుంటారు వరికి
అవునండి అవును
నారు కోసుకున్నాక బాగా వర్షాలు ఎక్కువ అయ్యాయి అన్నప్పుడు నాట్లు పెట్టుకుంటారు అప్పుడు వరికి నీళ్ళ నిల్వ ఉంటే అవి మంచిగా వస్తాయండి అప్పుడు మనకి
ఆ అవునండి కొన్ని ఏరియాల ది క్కు ఎట్లా అంటే కొన్ని సన్నయి బియ్యం పెడతారు కొన్ని రేషన్ బియ్యనికి సంబంధించి పెడతారు కొన్ని ఏరియాలల్ల బాస్మత్ బియ్యం పెడతారు తెలుసా అండి మీకు
ఆ అంటే మనకి ఇ ఇటువైపు అయితే బాస్మతి బియ్యం పండించడం ఇంకా రాలేదండి, అవి ఎక్కడ పెడతరో తెలిదు కాని మనకెళ్ళి ఇవి రేషన్ బియ్యమాను సన్న బియ్యం సమైసరి అలా లాంటి బియ్యం అయితే పండిస్తారండి తినటానికి మళ్ళీ బయట వాళ్ళుకి అమ్మాడానికి అట్లాగా అది వేరు ఇది వేరు అట్లాగా పంట పండిస్తారండి,
అవునండి అవును అది కూడా కరెక్ట్ మా కూడా
సన్న బియ్యం పండించుకుంటారు, వేరే వాళ్ళకు అమ్మటానికి అలాంటివి మామూలు బియ్యం అమ్మెస్తారు అట్ల
ఓకే
ఉమ్
మాకు కూడా ఇక్కడ జొన్న ఎక్కువ పేడతాం అండి మేము బాగా జొన్న పంట ఎక్కువ వాడతాం,
అవునా
ఆ సద్దులు, జొన్నలు ఇవి బాగా పండుత అంతే మా ఏరియా దిక్కు ఎక్కువ అంటే దానికి ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంటే సరిపోతది, అంత అవసరం ఉండది కదా అట్లా అని చె ప్పి మాకు బ్లాక్ శాండ్ అన్నమాట బ్లాక్ మట్టి అన్నమాట ఇక్కడ దాని వల్ల పత్తి ట్వంటీ పర్సెంట్ పేడతారు, ఇగా మిగతాది ఇదంతా వరి టెన్ పర్సెంట్, అనుకోండి వరి ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోరు ఎందుకంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ చేసి అది అంతా వర్షం ప డాది అనుకో మళ్ళీ చాలా మటుకు అయితే ఇబ్బంది అయిపోతుంది
ఆ నష్టం వస్తది కొంతమంది రైతులు చాలా మంది నష్టపోతూనే ఉం ఇప్పుడు పంట అంతా చేతికి వచ్చాక వర్షం పడి వరి ఆ ఆ వడ్లన్నీ తడిచిపోయి, మొలకలు వచ్చి చాలా సార్లు చాలా మంది ఇంకా రైతులు అంటేనే అంతండి ఇగ ఏం చేస్తాం తప్పదు కా పోతే వస్తే లాభమే వస్తది లేక
ఉ ఇంకా రైతు అనే వాళ్ళకి వేరే పని ఏమి చేయనీకి ఉండది కదండీ అది పొలం కనేయ్యాలిగ రైతు అనే వారికి అసలు రైతే రాజా అంటరు గానీ రైతే లాస్టుకు మునిగిపోతుడు, అసలు ఎవ్వరు గవర్నమెంట్ నుంచి కూడా అంతగాన సపోర్ట్ ఉంటదో ఉండదు తెలువద్ గా సబ్సిడీలు అయితే ఇస్తారంట, గ దండి అట్లా తీసుకుంటే బెస్టే అని అంటరు
వచ్చేవరకు నమ్మకం ఉండదండి గవర్నమెంట్ డబ్బులు తినాలంటే దానికి కొంచెం రాసి పేటి ఉండాలి
ఆ అది గవర్నమెంట్ నుంచి మనకు చెల్లాలంటే రాసి పెట్టి ఉండాలి
అది అందరికీ రాదండి అది ఒకరికే
అవును అవును అవును అందరికి రాదు నిజమే అది కరెక్ట్
అది మాదిక్కే ఏరియాలాలో ఏంటంటే చాలా మటుకు లోన్లు తీసుకుంటారు కదండి బ్యాంకు లో ఇప్పుడు
ఒక ఆ ఒక టెన్ పర్సెంట్ మాత్రం అదే మాఫ్ అయితయి గదా ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ స్ సంబంధించినవి కొంత మంది ఎస్తారు సెంట్రల్ నుంచి కొన్ని స్టేట్ నుంచి కొన్ని ఎస్తారు గదా దాంట్లేఎదో కూలీల ఖర్చులు అన్నట్టు ఎళ్ళిపోతే తప్ప అనా అట్లని
కానీ అసలు ఇప్పుడు రైతుల పరిస్థితి చాలా కష్టంగా ఉందండి, యూరియా మందులు గూడా ఈ సంవత్సరం అసలు దొరకాక
అస్సలు యూరియా బ్యాగులే దొరకట్లేదు అంటే అండి అసలు యూరియా బ్యాగులు ఒక్క ఎకరానికి రెండు బ్యాగులు మూడు బ్యాగులు చల్లాల్సిందంట అలాంటిది ఒకటే బ్యాగ్ ఇస్తురంట అసలు మరి అది గూడా క్యూల నిలబడి అసలు అది అన్నిటికీ సెంట్రల్ నుంచి ఏమంట మేం క్లియర్ చేసినమాటర్ స్ట్రేట్ నుంచి మేం క్లియర్ చేసినమాటర్ అన్నిటికి అన్నీ మంచి ఉండే గాని అట్ల అని చెప్పి దాని వల్ల గూడా ప్రాబ్లం ఉంది అట్లా ఏదో ఒకటి క్లియర్ ఉంటే మంచిగా ఉంటందండి ఇగా దానికి గూడా అట్లానే
ఆ యోగినే అది రైతులకి మంచిగా దొరికితే మనకి పంట గూడా మంచిగా మందు పడితే మ పుష్టిగా వస్తది పంట పుష్టిగా వచ్చినప్పుడు మనకు గూడా మంచిగా చేతికి వచ్చేసరి కల్లా పంట ఎక్కువగా వస్తది అప్పుడు మనకి లాభాలు వస్తాయి కానీ మ మందులు కొని వయ్యాలి ఏ పంటను పండించాలంటే రైతులకు వాళ్ళ కాదు వాళ్ళకి పెట్టుబడికి ఉండకనే కదండి పెట్టుబడి ఉంటే రైతులందుకు అయితారు వేస్ట్ ఇదే వ్యాపారం ఏదన్నా చేస్తుకునే వాళ్ళు
కరెక్ట్ అండి అది వాస్తమే ఇంకోటి ఏందంటే ఇంకోటి ఏందంటే ఇ ఇది టైం కు టు టైం పంటలు చేసింది గూడా కొంటే గవర్నమెంట్ అసలు చాలా నష్టం తగ్గుతాంది దీని వల్ల చాలా మంది పొలాల కాడ పోయడం వల్ల దొంగలు పడడం టైం కు ఇప్పుడు కొనకపోవడం గవర్నమెంట్ నుంచి చాలా ఇబ్బంది అయిపోతరు అసలు దాని వల్ల గూడా చాల లాసు కొన్ని పంట పొలాలు ఏంటే వర్షం పడనే తడిచిపోయేవి ఒడ్లు తడిచ్ పోతే ఇంకా ఏడుంటదండి వేస్టే కదా ఇగ
అవ్ అ తడిచిన ఓడ్లని ఎవరు కొంటారు ఎవరు తీసుకుంటారు
మెంట్ కూడా కొనలేదు మళ్ళీ దాన్ని ఆరబెట్టాలంట ఆరబెడితే ఏడోస్తాదండి ఇగ మొతం లైఫ్ రై రైతు దా ఒక ఒకటి ఏందంటే దానికి ఒక దిగ్గంగా ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు కానీ చేసే టోళ్ళు మంచిగ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఇగ
అవునండి అందుకే అంటారు రైతుని కష్ట జీవులు అని అందుకే అంటారండి కష్టానికి తగిన ప్రతిఫలం అసలే దొర
అస్సలు లేదండి అది దళాల బతుకుతారు ఇంకా వాళ్ళ దగ్గర కింటల్ ఇంత తీసుకున్నా వదలు బయట వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారంటే బ్యాగు ఇప్పుడు మా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అబౌవ్ ఉంది ఒక్కటి బ్యాగ్ రైస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేజీస్
ఆవును పది
ఏ రైతు నుంచి అదే రైతు నుంచి మనం తీసుకుంటే అసలు మంచిగా ఉంటదండి ఏదైనా
వాళ్ళయితే ఎంత త అమ్ముతారో మన దగ్గర నుంచి వీళ్ళు అంత
డబల్ మ్ అవునండి డబల్ కి డబల్ వసూలు చేసుకుంటారళ్ళు
ఆ రైతులు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళుొచ్చి అమ్ముకునేంత స్వేచ్ఛ కూడా లేదు మనకి
లేదు ఇంకేడుంటదండి అసలు ఉండని అసలు వాళ్ళు రైతు ఒక మార్కెట్ కూరగాయల మార్కెట్ ల కూడా అండి ఓ ఒక రైతు వచ్చి అమ్ముకోలేడు వేరే టోళ్ళు రైతు ల దగ్గర కొనుక్కుంటే వీళ్ళకి నచ్చిన రేటు పెట్టుకుంటారళ్ళు
అవును ఒక్కొక్క సంవత్సరం లాభ బాలే ఉంటుదండి మకేళి కూడా పత్తి పండిందంటే పండిన సంవత్సరం లాభాలే ఉంటాయి కాని ఆ వేరే సంవత్సరం లాభాలు ఉండనే ఉండవు ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ మిరప కూడా అంటే మాకెళ్ళి మిరప ఒక్కొక్కసారి బా రేట్ ఉంటది ఆ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి పడిపోద్ది
ఓ చూడండి ఇగ ఒక ఇయరు ఎట్లుందో ఒక ఇయరు ఎట్లా అంటే చాలా మంది అంటారు అంటే మనకు తెలిసిన కాడికి మద్ద్యల దళార్లే చేసేది మోసాలు చాలా మట్టుకు స్టాక్ ఉంచుకొని కూడా కావాలని చెప్పి తగ్గిిం తరు రేట్లు లేవని చెప్ ప్పడము ఇళ్ళ రైతులకు ఏం తెలుస్తాదండి ఏం తెలియదు వాళ్ళు చెప్పిన రేటు దగ్గరట్టే ఇయ్యొచ్చు
ఇవ్వాలండి వాళ్ళు పైన నుంచి అలాగనే డిమాండ్ చేస్తారు రైతు ల అమాయకత్వాన్ని బట్టి
ఆ అవును అవును అది అమాయకత్వం చూసి డిమాండ్ చేసి ఉంటారండి ఎప్పటికి మరుతారో మరి కాని మారాలండి
అలా రైతు కష్టాన్ని అందరు గుర్తించాలి రైతు చాలా కష్
అ అవునండి ఖచ్చితంగా
సరే సరే అండి నేను మళ్ళీ ఎదో ఓకే